హలో చెప్పం ఏం చెప్పలేదు కూర్చున్నాని జస్ట్ అలాగ బోని చసి
వ స ఆ ఈ రోజు గురువ మనప్పచ విజ లోడిస్త అ
ఇంకేటి మీ అమ్మా నాన్నగారు అందరుూ పోన్నారా
హ బాగున్నారు
అంగర ఏ చెత్తార
మనన్గర డ్రైవర్
రైవర మమ్మీ అమ్మ
మామ వు సయి ఓ
తుమ్ముడు అక్క చిల్ల ఎవన్న ఉన్నారా
అవున్నారు
ఎవరున్నర తోముడా ఎం చేతడాడు ఎం జోతున్నాడు
డిగ్రీ వరకు చదువుకున్నాడు
ఇంగేమి ఊర్లే విశేషాలు ఏంటి
ఏమిదలా
ఉం ఊరు బాగుంటదా
ఉం బాగుంటది బాగునేంది
ఉహు మా ఊళ్ల బాగా చేతారు
అ
అన్నోళ యాత్రగాది అ
అవును జనవరి ఎ
పొద్దునుచి ఎం చేయాలే కొడుకున్నానులేసను పల్లీ చేసుకున్నాను వంట చే కున్నాను
ఆహ స
అంతే
మ ఏ ఉ
మీంట్లా అందరు చేస్తారు యోగా బ వి సారి మధ్యన ఏమో సాంగ్ చేసుత్త లేదా కొబ్బరి సలు వేసుకో
ఆ ఏంటి ఎవరు చేసిరి ఆ ఆ
ఏంగ అది మాయలే కేంటి మరి మీరజద కొన్నార
ఆ ఆ
ఏది కొన్నా
ఓ ఇకెట్ మరీ
పప్పల్ మీ రగా అవే చిన్న చిన్న అవే పెద్ద ఆవును
మీరేదమ ఓకే
కావలె డ్రా రాధ రాదు రాదు యోగా కట్ల అంట యోగా ఇంటిపని వంటపని అదే యోగా మాకు అంతకంటె యోగా ఏమి లేదు
హ్మ్
హ్మ్ అంటే హ్మ్
ఇంకేంటి చెప్పండి మీరు యోగా చేస్తే మంచిది కదా అంట యోగా మాకు రాదు బేబి ఎవరైనా నేర్పిత్తే వత్తది మాకెవలు నేర్పిచ్చే వాళ్లు లేరు కదే ఆ
ఇది ఇప్పుడు తిన్నారా ఒక్కప్పు తిన్నా
ఇప్పుడే తిన్నం
అయితే ఫస్ట్ ఎలాగా
కేే చెప్పండె ఈ ఊళ్ళో రోడ్లు గట్ల బాగా ఏత్తున్నారా ప్రభుత్వం వారు
ఆ బాగా ఎత్తున్నారు
రోడ్లు గట్ట బాగా ఎత్తన్నారా
ఏస్తున్నారు అంటా ఏమిలేదు మీ ఊళ్ళో ఏత్తరా
మా ఊళ్ళో బానా కునేసారు కున్ని ఎతన్నారు కున్ని ఎత్తన్నారా కున్ని ఏసారు హ్మ్ ఈ ఊళ్ళో అన్నీ ఎసార రోడ్లు
ఊహు ఎలాగ ఉంది కొత్త ప్రభుత్వం ఏంటి కొత్త ప్రభుత్వం ఎలాగ ఉందే మీకు ఎంత గ్యాస్ కరువు అదే కదా పెద్ద కొరువు
అంతలా కురువు అదే కదా ఇప్పుడు టాక్ అదే ఇప్పుడు టాక్ అదేలే ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు ఆపేశసారు ఇంకా పెరిపోదని లే రేట్లన్నీ హు ఆహా మా అవును బాగాను మీ ఊరిలో కూడా అలా ఉందా ఊహు అంతల కాలగా వందలే ఊహు మీరు చెప్పాలా ఏమో సేత్తారేంటి ఏంటి ఊహు
ఎక్సైస్ అంటే ప్రతిసారి రాలేకపోతున్నాను
డ్రిల్ చేయరా డ్రిల్
డ్రిల్ అంటే ఏంటి
అదే సేతులు పై కడతారు కాదు
అవి ఎప్పుడో స్కూల్ చే టెన్ తప్ప మళ్ళీ కరెక్ట్ గా చేసినట్టు గుట్లో
పర్లేదు
అంతే ఎట్లా
ఊహు ఇప్పుడన్న చూయచ్చ ఎలాగా
ఇప్పుడు స్కూల్లో చేసిన ఇప్పుడు ఉండదు కదా హ హ
తప్పేముందే పాత మెమరీస్ గుర్తు చేసుకోవడమే ఎల్ ఏరిపించార చెయ మతేేలి చెలిపు ఎలా ఆట ఉంటారుంగ ఇపితే ఉపయోగ బ
ఏమనీ చెపను
ఉహు మాట అంతలా ఉంటమ్ ఉంటే
ఉ అ అక్కలా ఉండని కాదు కొంతమంది వెళ్ారు కదా
సేప్పా పిల్లకి అప్పుడు ఆళ కిత్తారు ఎందుకంటె
ఉమ్
ఉమ్ మీ నాన్న గారు డైలీ పనుల్లోకిళ్తార ఉమ్ మీ అమ్మగారు ఏం కూర వండుతారు మంచిగాని
ఉమ్
మీ అమ్మగారు ఏం కూర వండుతారు మంచిగాను
కూర అన్ని బాగున్నాయి అ చ
ల మీ ఐతే హ్మ్ హు పోనీలే మంచి అలవాటు
అయితే నాలుగు వదవె
మనిషి అన్నాక అది ఇష్టం ఇది ఇష్టం అని ఉంటది కదా అలాంటి గటాని
మీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా
పెరి
హ్మ్ హు ఎటంటాన్న ఎటన్ అల నాన్న గారు ఎలా ఉన్నారు అని
దొ పెరుసు బానే ఉన్నారు
హ్మ్
అందరూ బన్నారు దేవుదయ వాళ్ళ హ్మ్ కేడిసే సాల్మ ఊర్లోనీ
ఆ ఉందా
ఊర్లోనే
ఊర్లో నే అంటే
ఆ
ఉల్లిపాయల రేట్ ఎలాగుంది మీ ఊర్లోని
ఎ ఉల్లిపాయల రేట్ పెరిగిందా
ఆ పెరిగిందాబ అని పెరుగుతుంది కదా కుడుకులు పెరుగుతున్నాయి కదా ను రేట్ ఉలిపా ఉల్లిపాయల రేట్లు పెరుగుతున్నాయి కదా డీజిల్ పెట్రోలు వగేర వ పెరుగుతునాయి కదా
ఉల్లిపాయలు ఎ ఏమో తెలియదు
హ్మ్ హు
అ
హోలీ కలర్స్ కు ప్రస్తుతానికి ఆ టాపిక్ రాలేదు వత్తది ఏమో చూడాల
ఆహా
అదే పెరుగుద్ద అనాడు త్తప్పటి
పేపోలే పిల్లి సరే ఉంటాను అయితే అ
సరే ఉన్నాండి బాయ్ గుడ్ నైట్ ఓకే నైస్ డే నిక్కూడా